హలో హలో హలో
హలో
హ హలో
చెప్పళ
హలో ఏం చేస్తున్నండి
ఖాలి నే ఉన్నామండి
ఖళీనే ఉన్నారా ఆ వంటలునాయా వంటలయినాయా
అయిపోయండి
ఎంకరీ చేసారండి ఇ అలా ఎంకరీ చేసారండి
ఏ కోడుగులా కూడారా కో ఊట్లో పోరండి నమ్ అండి
అవునా, తిన్నరా మరి? లంచ్ అయిందా?
కాలేజ్ ఇంకా రాలేదండి, చెక్జేయాలే. తిన్లే తిన్లే, చేయాలిగా
అవునా? వాయిస్ ఇనపడట్లేదా?
మీది వినబడుతుంది, నాది వినబడు లేదా?
ఆ ఇనబడ్తది గని కొంచం హలో
హలో, చెప్పండి? హలో హలో హలో హలో చెప్పండి?